హలో అవి వాయిస్ కట్ట్ ఐతుంది.
ఇప్పుడు ఒకేనా వాయిస్
ఆ ఓకే బా ప్పుడు ఇంతకుముందు కట్ట్ అవుతుంది. ఏం జేస్సున్నారు. ఇ మా పాపకు హోమ్ వగ్గ్ జేపిస్సున్నానండి.
అవునా
ఉ మీఉ, ఇంకా ఇ పోలేదు చేపి ఇప్పుడే ఏపిస్సున్నా
చిన్నార మరి డిన్నర్ తిన్లేదండి తినాలి మా మమ్మీ ఇగో ఇప్పుడే ఆమ్లెట్ ఎస్సుంది. ఈ రోజు లేట్ అయింది.
హు హు
ఏం స్పెషల్ చేస్సారు మరి ఈ రోజ్ డిన్నర్ లోకి
మాది చికెన్ అండి.
మీరే చేసారా
ఆ మిమి నేన్ చేసాను.
వచ్చా మీకు కుకింగ్
ఆ చ్చు చేస్ త్త
ఏమేం కుక్ చేస్సారు మీరు వెజ్, నాన్ వె చట్నివండుతారలేేదా
అన్నీ వండ్ ఆల్మోస్ట్
అవునా
హు, మీరు
నేను నార్మలే అండి అప్పుడప్పుడు వండుత ఎక్కువ నాకు వంటల్ రావు.
ఔనా.
మీరు ఎక్కువుగ ఏం కర్రీ బా చేస్సారు. పటికా
నేను ఆ అంటే అన్ని బానే చేస్తాను ఫిష్, సాంబార్, ఫిష్ బాగా చేస్తాను. అన్ని బాగా చేస్తాను. ఆల్మోస్ట్ అన్ని బానే ఉంటాయి కానీ, ఫిష్ బా నచ్చుతుంది. నాకు నేను చేసే కర్రీ సులో ఫిష్ కర్రీ టేస్ట్ బావుటుంది. ప్లస్ అది బాగ కుదురుతది. హలో హలో హలో ఆ ఏన్ ఏం వినిపించట్లేదు
నేనే ఏం మాట్లాడ లేదు
అవునా నేనేమన్నా అయిందా ఏంటని నేను అనుకుంటాన
లేదు లేదు మీకు ఎక్కువ నాన్ వెజ్ ఇష్టమా వెజ్ జా
అ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ లో ఫిష్ బాగ ఇష్టం. వెజ్ లో వచ్చేసి ఆ పప్పు బ్రింజాల్ చ్
అవునా
ఉ రెండు బాగా ఇష్టం మీకు మీరె
నేను చికెనును ప్రాన్స్ తింటాను
ఉహ్ అవునా మీరు కుక్ చేస్తారా ప్రాన్స్ మరి
నేను ఒకసారి ప్రాన్స్ బిర్యానీ టై చేసాను ఫస్ట్ టైం ప్రాన్స్ కర్రీ ఎప్పుడు వండలే కాని మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కొ ఉంటది వాళ్ళ ఊరి చెరువులో బాగా అన్ని పిసెస్ దొరుకుతాయి. ఒకసారి మా మామ ల్ల ప్రాన్సిస్ మళ్ళ తీసుకొచ్చిండు చాలా బిర్యానీ ట్రై చేశాను ఫస్ట్ నిజంగానే సూపరచ్చింది
బాగుంటది ప్రాన్స్ బిర్యానీ నేను చెయ్యలేదు కాని బాగా సార్లు తిన్న
నేను ట్రై చేశాను ఫస్ట్ టైం అయినా కూడా టేస్ట్ బాగుంది అలా అంట నీసువాసన రాకుండా బాగుంది
మంచిగ ఉంటది నాకు కూడా బాగా నచ్చ
డిఫరెంట్ ఫ్లేవర్ చిక్ చికెన్ బిర్యానీ కంటె అదే బెస్ట్ ఇవ
ఆ కాపోతే ఫాన్స్ ఎంతది అంత అంట అది కష్టట్ ఎక్కువ బ మళ్ళీ అవిా మనము వన్ కేజీ ఇ తీసుకుంటే అ చి కేజీ బో హాఫ్ కేజీ తీ కుంటే అలా ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా పోతాయి తరుగు వేస్ట్ ఇ అంత కాస్ట్ పెట్టి అలా అనిపిస్తుది ఎప్పుడో ఒకసారి తింటా ఓకే అనిపిస్తుది అని దాని బదులు చికెన్ తెచ్చుకోవచ్చని అనిపిస్తుంది
టెస్ట్ ఇక పోయినా మంచిది అనిపిస్తుంది ఇక హాఫ్ కేజీ తీసుకుంటే అవి పాావు కిలో కొన్ని వస్తాన్ని కూడా రావు ఇట్లా ఒకటే
ఆ ఈవి కరి కారి పాల చిన్నప్పుడ కఖరీ బాదులు బిర్యానీక్కువ అలవాటిేని
అవును
ఎట్లా అందాజ వి నా
తటిపీ తటిపిపీ వడితే పావు కిలలో ఎడి ఒక ఫ టీన్ ట్వంటీ వస్తాయిడి అంతే
ఏ కే
నీ పాపల్లో తీస్తుంద
ఆ అవును
ఏం చేస్తుంది మీ పాప
చెప్తే వింటలేదు డోర్ వేసుకుంటా ఉంటది ఒక్కటే ఉండి డోర్ వేసుకుంటా ఉంటది
అవున ఈ ఒక్కతేన్నప్పుడు రూమ్ లోండి బలంచుకుంటే దది
ఉ అవును చనా ఇబ్బందితి చెప్తే అస్సలు వినదు మీరు అంటే మీరు కుకింగ్ బాగా చేస్తారా
ఇదే ఒక అప్పుడు బాగా చేసేది అప్పుడు లాక్డౌన్ టైమ్ లో నేర్చుకున్ కున్నాను కానీ ఇప్పుడు అంత బేద్దగా ఏం చెయ్యట్లేదు ఇప్పుడు అన్ని మర్చిపోయినట్టు అయిందండి తగ్గు కింగ్
ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ అంటే గుర్తొచ్చందిలా లాక్డౌన్ అని అంటున్నారు కదా మళ్ళీ ఇప్పుడు కూడా
గ్యాస్ స్టాకేజ్ పెట్రోల్
స పెట్రోలు అది ఎంత పుకారే అట అది కావాలని చెప్తున్నారట
ఇక ఏమో అంటున్నారు కదా పెట్రోల్ లైక్ ప్ర్రెష్ నోట్ ఏదో వచ్చిందని చెప్పేసి
ఆ అంత ఉంద్ స్ నీకు చాలానే స్టాక్ ఉన్నదట ఆ కావాలని ఎవరో రూమర్ క్రియేట్ చేసే వరకు ఇంకా దాన్ని పట్టుకొని అందర అట్లనే చేస్తున్నారు టిటి ఈ ఒ తెలుసు కదా ఒక్కరు అంటే కద అందరు అదే పట్టుకొని అంటారండి ఎవరన్నా ఒక్కరు అన్నారంటే ఇంకా అది నిజమా కాదా ఏం ఆలోచించించరన్కా ఉమ్ అదే
ఈ మధ్య ఏమైనా షాపింగ్ కేటన్న బయటికి కెల్లారా
లేదండి షాపింగ్కి ఏమి వెళ్ళలేదు గానీ ఇగో ఇంతకుందు బయ ఇక వెళ్ళసి వచ్చాం నా పాపకు హెయిర్ కట్ చేయించుకొచ్చాము
మంచిగ చేపిచుకుందా హెయిర్ కట్ ఏడ్చిందా
ఉంది ఇగ ఆమె ఏడుస్తూ టుది ఎప్పుడైనా ఆ ఎడుస్తది చిన్నగ ఉన్నప్పుడు జేయించినప్పుడు ఏడవలేదు కాని పెద్దగ అయినప్పుడుయితే ప్రతిసార జేయించినప్పుడు ప్రతిసారి ఏడుతది
ఆ
చిన్నగున్నప్పుడు ఒకసారి జేయించాము అపుడే మన్ తేడవలేదు మంచిగ కూర్చుంది కానీ ఇప్పుడు పెద్దగైనకన్ చి తెలిసినప్పడి నుంచి బాగా ఏడుస్తుంది
నవునా
ఊళ్ళే అవి అట్లనే ఇంట్ల వెజిటబుల్ కూరగాయలు గూడా కొన్ని అయిపోయి ఉండే ఇగ మెల్లగా అవి కూడ్ తీసుకో అన్ చం కూరగాయలు కొన్ని ఆకుకూరలు అట్ల తీసుకున్నాం కొన్ని యూజ్ అయ్యేటి ఇంట్లోకి యూజ్ అయ్యేటివి ఆ నేను తీసుకునే అక్ ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫ్రెష్ గా మంచిగ మళ్ళీ కాస్ట్ గుడా తక్కువ పెట్టిరు చానా వరకు అంత రీజనబుల్ వస్తాయ అన్ ఎక్స్పెక్ట్ చేయలే
క్వాలిటీ ఉన్ను ఫ్రూట్స్ వచ్చినయ్ వెజటేబల్స్ వచ్ ఉన్నాయా
ఆ
తక్కువ ప్రైస్ కి మంచి క్వాలిటీ ఉన్న వెజిటేబుల్స్ వచ్చినాయా
ఉ ఉ ప్రైస్ తక్కువ మళ్ళీ క్వాంటిటీ గూడా ఎక్కువ ఇప్పుడు అండి ఎట్లా అంటే నార్మల్గా మునక్కాయ లాంటే ఇప్పుడు కాస్ట్ చెట్లు ఉంటే ఫుల్లు కాస్ట్ ఉంటానే గదా ఆ ట్వంటీ రూపీస్ కి ఒక ఫైవ్ ఆ సిక్స్ అట్ల వచ్చినాయి మాయిచిల్లు అది బాగుంటాయి కయ్ నేను మేర ని వేరే దగ్గర కి వెళ్ల మాట్ టు హన్మకొండ సైడ్ అక్కడం అన్ని అట్లా టు వెళ్ళినప్పుడల్లా తీసుకుంటాం అక్కడ ప్రతిసారి తక్కువకి ఇస్తారు మంచిగా
ఉహు
ఇన్ మే అదే రూట్ లో వెళ్ళా అప్పుడు అదే అది అక్కడికి వెళ్ళినప్పుడు అట్లనే వెళ్తున్నాం కదంీ తీ కొచను
అవునా
అ
అ
ప్రతిసారి అక్కడ వంచి పెడతారున్ని
ఏమేమి వెజిటేబుల్ తీసుకొచ్చారంండి మనం
అంటే మేము ఆకుకూరలు పాలకూర గంగ బయల కూూర మెంత కూూర కొత్మీరు ములక్కలు పర్చ్చిమిర్చి టమాటో ఇ ఫ వాటర్ మిలన్ మస్క్ మిలన్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం
ఆ సరీస్ కి కాస్ట్ పెరుగుది అంటుారు కదా లాగ వార చుట్టు వల్ల
అే ఎ ఉంట సిచుేషన్ ఏగా
అ
వాళ్ళ వాళ్ళు వారు చేసుకుంటే మనకు ఇక్కడ అష్టపోతుంది
సరే అండి
ఆ సరే అండి